బాగున్నా అడి
ఏం చేస్తున్నారురు
ఇట్లేదండి కాలగా ఉన్నా
తెన్నరా
అయిపోందిడి బాజ అయిపోడి
ఆ అక్కడ బాగా దదా ఏం కోరా
కూర కూర మాట్లో ఉండారండి
షాప్ క ఎళ్ల్దా
షబ్లా సార కూర్చు
మీ పిల్లలు ఏం చేస్తున్నారు
మా పిల్లలు ఇప్పుడు ఒకరు స్కూల్ క వెళ్ళి వచ్చారు ఒక ెవెంత్ ఒక ఒక పిల్లడు ఆడుకుంటున్నాడుని
ఇంకేంటి
మనకేటండి ఏదైనా ఉంటే మీరే చెప్పాలి
ఇంకేం లేదు
హ అ
మీ అమ్మ వాళ్ళు బాగున్నారా
బాగున్నారంండి
మీ వైఫ్ బాగుందా
బాగుందండి
ఇంకేంటి ఎవరు ఫోన్ చేసారా
ఎవరు చేస్తారండి ఫోను ఉన్నంత వరకు పని చేసుకోవడం ఖాళీ కూర్చోవడం
మీ బావ వర్క్ చేస్తాడా
లేదండి ఎవరో ఇప్పుడు వచ్చాడు వచ్చి అలాగ ఆటకెళ్ళారు మా వరికి ఇప్పుడు ఏం చేస్తాన్నా
హ్మ్ హు ఇంకేంటి
మీరు వంట చేసారా
ఎండ్ ఎండ్లు ఎలా ఉన్నాయి మ్మ్ మీ బాబు ఏడుస్తున్నట్టున్నాడు
ఇద్దరు పిల్లలు కదండి ఏడుస్తారు